హలో హాయ్ అండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు బవున్నారా
హా హా బాగున్నామండి మీరు
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాాను
ఆ ఏం తిన్నారు ఏం బోన్ చేసారు
మ్ పెరుగన్నాము ఇంకా ఆ పల్లీల్ చట్నీ
అవునా నేనేం చేయట్లేదండి ఖాళీగా కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉనిన్నాను ఆ నేనోచ్చేసి ఆ ఆ తిన్నానండి నూడిల్స్ తిన్నానండి
హుమ్
మ్ ఏ రోజు మా పీజీలో సరిగ్గా చేయలేదనేసి ఫుడ్ బయట తెచ్చుకునామ్ అండి నేను అండ్ నా ఫ్రెండ్స్ అందరం
ఓహో
మ్ ఇంకేంటండి అవును రేపు శ్రీరామానవమీ కదా ఎలా నడుస్తుంది మీ ఊళ్ళో సెలబ్రేషన్స్ టెంపుల్స్ అంతా
మా ఇంట్లో ముందే రెడీ చేసుకున్నారండి యాక్చువల్గ ఈ రోజే స్టార్ట్ అయిింది శ్రీరామనవమి
మ్ హు
మ్ అందుకనేసి ఈ రోజె చేసినారు రేపు మార్నింగ్ కన్ని రెడీగ పెట్టుకున్నారు అండి టెన్ లోపలైపోతుందంట ప్ అంటే శ్రీరామనవమి రేపు మార్నింగ్ టెన్ లోపల అయిపోతుందంట అందుకనేసి మార్నింగే
ఆహా అంటే ఈ రోజు స్టార్ ట్రైయ్యేసి రేపటికంత ఎండ్ అవుతుందన్నమాట రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపల ఎండై
అవునండి అవునండి
మ్ హు అవు మా సైడ్ కూడా టెంపుల్స్ అం త బాగా డెకరేట్ చేశారు షనియానా ఎసి చైర్స్ అంతా ఎసి ఫుల్ డెకరేట్ చేసారండి మీ ఊర్లో టెంపుల్స్ అవునండి వెళ్ళాలి మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము మ్ పానకం కోసమైనా వెళ్ళాలి బట్ ఎర్లీ మార్నింగే పానకం పెట్టారేమొ
పెడుతాల్లేండి రేపు మార్నింగే కదా అంటే రేపు టెన్ లోపలైపోతుంది కదా పెడుతారులేండి
మ్ అంటే మేము అర్లీ మార్నింగ్ ఎళ్ళాలనుకుంటున్నాము ఎయిట్ లోపల మళ్ళీ మాక్ వర్క్స్ ఉన్నాయి తర్వాత
మ్ హు
కి ఇగ చూడాలం
వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఎళ్ళండి అండి అంతే
ఆ అదే అదే మ్ జస్ట్ అ దేవుని అలా చూసుకకొని వెళ్ళిపోతే చాలు బట్
మ్ ఉంటాయండి ఇంకా శ్రీరామనవమి కదా రాముని భక్తులు ఎవరు ఉండరు చెప్పండి
ఆ రాముడు భక్తులు ఉంటారు ఇంకా ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఉంటారు అనమాట అయినా భక్తులు కూడా ఇంకా రాముని ఎక్కువ ఏమంటారు డివోటీస్ ఉంటారు
అవునండి
మ్ ఇంకేంటండి విశ్లేషంగా మీరింట్లో హెల్ప్ చేస్తారా పూజా పనుల గురించి దాని గురించి
అవునండి మామిడి త్ మామిడి తోరణాలు ఇంకా పూలు అన్నీ కుట్టేసి అంటే తగిలిచ్చేసి ఇప్పుడే మార్నింగ్ కీ ఏమి ఉండకోకుండా ఇప్పుడే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసు
అవునులే ఇప్పుడు వర్క్స్ కంప్లీట్ చేసేస్తే అర్లీ మార్నింగ్ లేసి స్నానం చేసి ఇంకా పూజ చేస్త అయిపోతది ఉమ్ మరి అన్ని అప్పటికప్పుడు చూసుకోవాలనింటే కష్ట
కష్టమవుతుంది ఆ అవునండి అందుకనేసి ముందే చేసుకున్నా
ఉమ్మ్ ఇంకేంటండి విశేషాలు గోల్డ్ రేటు కొ కొంచం తగ్గిం కదండి మొన్న
అవునండి ఇంకా తగ్గుతుందండి
మళ్ళీ ఈరోజప్పుడే వన్ లాక్ ఫిఫ్టీ కొచ్చేసింది మొన్న వన్ ఫార్టీ ఫైవ్ ఉండే ఇప్పుడు వన్ లాక్ ఫిఫ్టీ ఒచ్చేసిందప్పుడే
తగ్గుతాది పెరుగుతాదండి
ఉమ్ అదే మార్కెట్ ఇంగా తగ్గిపోతది అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు
అవునండి అవును
ఊమ్ ఈ ఈ మధ్య కాలంలో ఇంకా గోల్డ్ కొని పెళ్ళిళ్లు చేసుకునే వాళ్ళందరూ పాపం చాలా ఫీల్ అవుతారేమో గోల్డ్ రేట్ తగ్గితే మాత్రం
అవునండి తగ్గిపోతుంది ఎందుకంటే ఆడ వార్ జరుగుతుంది కదా ఇప్పుడు ఇ ఇప్పుడు ఎవరికి ఏం ఆలోచన ఉండదు అంటే బిజినెస్ అంటే బిజినెస్ పరంగా అయితే తీసుకో ఇది తీసుకోవాల అని ఏం ఉండదు లైఫ్ మీద ఫోకస్ చేస్తారు మనం తినాల ఉండాల కాబట్టి బతకాలి కాబట్టి ఏదో ఓ ఉండాలి కాబట్టి దాని మీద ఫోకస్ చేయకకుండా దీని మీద ఫోకస్ చేస్తారండి అందుకనేసి గోల్డ్ రేట్స్ ఇవ్వండి పెట్రోల్ రేట్స్ గానీ పెట్రోల్ రేట్స్ అంటే పెరుగుతాయిలేండి అది వేరే విష
మ్మ్
ఆ లైక్ గోల్డ్ గానీ ఏ ఏమన్నా ఆర్నమెంట్స్ గానీ ఏమన్నా తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేస్తారండి
ఇంకేంటం ఆ వినిపిస్తుంది వింటున్నాను
ఇంకేంటండి చెప్పాలండి ఏమన్నా మీకు బిజినెస్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా అండి
బిజినెస్ గురించి అయితే ప్రస్తుతం అయితే ఏం లేవండి
ఉమ్
లో అంటే ప్రజెంట్ ఏమైనా జాబ్ చేసి సేవ్ చేసి తర్వాత ఏమైనా అంటే నాకైతే ఐడియాస్ ఏం లేదు బట్ మా పార్ట్నర్ ఏమైన్నా చెప్తే దాన్ని బట్టి ఏమన్న చేసుకోవచ్చు
ఉమ్ హు
మీకేమన్నా ఉన్నాయా అలాంటి ఏమైనా ఐడియాస్
ఉమ్ బిజినస్ ఐడియాస్ లైక్ అంటే ఎక్కువ ఆ రష్ ఉన్న ఏరియాస్ కానీ లేకపోతే ఏదన్న మె మెడికల్ స్టోర్ మెడికల్ అంటే లైఫ్ లాంగ్ ఉంటంది కదండి అది ఎట్లా అంటే మనకు మెడిసిన్ అంటే లైఫ్ లాంగ్ కావాల్సిన సోర్స్ అది ఆ లైక్ అట్లా మెడిసి సిన్ గానీ ఏమన దాని గురించి ఏమనా కొద్దిగా చేయాలండి
మ్
మ్
ఇంకా ఏంటండి విషేషాలు
చెప్పాలండి మీకేం లేవండి అలా ఏమన్నా
నాకైతే అంత పర్టికులర్ గా ఏం లేదు బట్ నాకైతే జాబ్ చేయడం కన్నా బిజినెస్ పెట్టు అంటే మనం సోర్స్ మనం చూసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట అ కరి దగ్గర వర్క్ చేసే కన్నా మన దగ్గర మనకు ఉంటే మనకిష్టమొచ్చినప్పుడు షాప్ ఓపెన్ చేయొచ్చు మ్ మనమే కొంతమందికి జాబ్స్ ఇయోచ్చు అలా అని అనిపిస్తది నాకు
బిజినెస్ ఉండాలి కదండి ఇంట్లో కూర్చ నే చేసుకోవచ్చు అంటే అట్లాని కాదు హార్డ్ వర్క్ కూడా ఉండాల లైక్
సో మనక్ దాని గురించి కూడా అంటే ప్రాఫిట్స్ వస్తాయి లాస్ సెస్ వస్తాయి అన్నిటిని ఇంకా బేర్ చేసుకొని ఉండాలన్నమాట ఒకవేళ మనకేమైనా లాస్ వచ్చినప్పుడు వదిలేస్తున్నాం అని అంటే కష్టమే
మ్
బట్టి అన్నిట్
అంటే ఇప్పుడు లైఫ్ అంన్ప్రేడక్టబుల్ అండి ఇప్పుడు లైఫ్ ఎట్లా అంటే అన్ప్రొడ టేబుల్ అయిపోయింది లైక్ ఏ విధంగా అయినా ఆ లైక్ టే ఏదైనా వారొచ్చినా ఏదైనా వైరస్ వచ్చినా ఏదొచ్చి న గాని ఫ్ అనేద అనేది చాన ఇంపార్టెంట్
అవునవునండి
అవునండి అట్లా నేను అట్లా థింక్ న చేస్తున్నా అండి మెడిసిన్ వైపు కానీ ఏదన్నా మెడికల్ స్టోర్ గానీ లేకపోతే ఇంకా ఫుడ్ గాని ఫుడ్ డ్ గాని ఎప్పుడు ఆగదండి ఎందుకంటే ఫుడ్ అనేది
మంచి సెంటర్ చూసుకొని మనము పెట్టినమానన్ టే బెటర్ అండి వన్స్ మన ఫుడ్ అంత హైజానిక్ గా మ్ అదే క్లీన్ గా హైజానిగ్గా మెయింటైన్ చేసి టేస్ట్ దేంట్లోను మనం కాంప్రమైజ్ జెలోకుండా చేసినాం అని అంటే వచ్చే కస్టమర్స్ న చ్చినందంటే రి బెన్ఫిషలే అండి
ఆ అది కాక ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా టంటే జనాలంతా మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్డు ప్రోటీన్ ఉన్న ఫుడ్ బాగా లైక్ చేస్ స్తున్నారు అండి లైక్ అట్లాయినా మనం ఆలోచించొచ్చండి లై క్ రొట్టెలు గాని ఏదనా ఫుడ్ పరంగా రొట్టెలు గానీ లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఇట్లా కొత్త కొత్త ఐడియాస్ ఇన్నోవేషన్స్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయచ్చండి మనం కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఉన్న సెంటర్స్ పెట్టుకొని ప్రోటీన్ షేక్స్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఇట్లా పట్టుకోవచ్చు అండి
మ్
మ్ ఇంకేంటండి
చెప్పాలండి మీక్ రే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా బిజినెస్ కాని ఎలా ఏమైనా చేస్తున్నారా
అంటే అట్లా ఎవ్వరు చేయడం లేదు కానీ నాకు ఈ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ సున్నాయండి అంటే లైక్ ఏమైనా ఆర్మీ పరంగా కానీ లేకపోతే ఫోర్స్ పరంగా అని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయండి మళ్ బయట పెట్టాలంటే డు మనకి ఎన్నికల బాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాల బ్యాక్గ్రౌండ్ ప్రాక్టికల్ గా చూపియాలి కదా ప్రాక్టికల్ గా చూపియాలన్నా ఇగా కాస్ట్ ఎక్కువ అయితుందండి
హ్మ్మ్ నిజమేనండి
అ ఏదైనా ఇప్పుడు మనము బిగ్ ర్ అంటే ఏదనా బిగ్ పెద్దగా చేయాలంటే మనకి ఏదన్న మన ఐడియా చూపియల్ అంటే మనకి కొద్ది కొద్దిగో గొప్పో ఇన్న అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి
ఉహు
ఇన్వెస్ట్మెంట్ చేయంది మనకి ఏది రాదండి లైక్ ఏదైనా ఇప్పుడు ఆ ఎఫోర్ట్స్ కానీ ఏదనా ప్రాక్టికల్ చూపియాలంటే మనకి ఇన్నోవేషన్స్ అనేది కావాలా మనం ఇన్నోవేషన్ చేయంది వాళ్ళు నిన్ను ఎలా నమ్ముతాము అది ఇది ఏదనా చూపిస్తేనే గదండి ఎవరైనా ఇప్పుడు కాళ్ళ అన్నే ఇక్కడ ఐస్ తో చూస్తేనే ఏదైనా అర్థం అవుతుందండి
అవునవునండి
ఉమ్
ఉమ్ మనం ప్రెజెంట్ అంటే మనకి చూనికి ఈజీగా ఉంటుంది గానీ బట్ టా ప్లేస్ లో ఉండి చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి అంటే రియల్
అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపా పార్టెంట్ అండి లైక్ మనం చెప్పేది వేరే ఉంటది చేసేది వేరే ఉంటది ఏదైనా గూడా చేసేది చెప్పేది చాలా వేరు ఉంటదండి
ఉమ్ ఫ్యాక్ట్ అండి అది కూడా
ఉమ్ ఇప్పుడు ఎవరైనా చూస్తే గాని నమ్మరు ఈ కాలంలో అయితే చూస్తే గాని నమ్మరు ఇవన్నీ ఉమ్ అలాంటి జనరేషన్ లో మనం ఏదైనా సాధిస్తేనే గదండి ఏదైనా మనకి సోర్స్ అంటూ దొరికేది
అవునవును ఫ్యాక్ట్ అండి
చేేసేది ఉమ్
బట్ దేనికైనా సరే ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటున్నాం అని అంటే కరేజ్ ఉండాలండి ఏదైనా సరే ఫేస్ చేయగలుగుతాము అన్న కరేజ్ ఉండాలన్నమాట ఉమ్ అదే ఏదైనా సరే ఫేస్ చేస్తాను నిలబడతాను అన్న కరేజ్ ఉండాలి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అన్నమాట
సపోర్ట్ చేయడం అంటే ఈ కాలంలో ఎవరు సపోర్ట్ జేస్తారండి ఎవరు ఏ దానికి సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు మన రిలేటివ్సే ఉన్నారు ఎగ్జాంపుల్ గా
ఫస్ట్అఫ్అల్ రిలేేటివ్స్ ఎందుకు లేండి వాళ్ళ గురించి మాట్లాడుకోని వేస్ట్ అనమాట మనం బాగుపడుతున్నాం అని అంటే వాళ్ళకన్నా బాగు ఉన్నామంటే వాళ్ళు అస్సలు ఇంకా సపోర్ట్ కాదు కదా ఉన్నది కూడా ఇంగ పాడైపో పోవలని కోరుకుంటారనమాట
అవునండి నజ్జర్ ఇస్ రియలండి
అవును నిజమండి నేను కూడా నమ్ముతా దాన్ని
ఉమ్
ఉమ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరు
ఇంకేం లేదండి ఫ్యూచర్ లో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్ ఉన్నాయ అంటే అవన్నీ వర్క్ అవుట్ అవ్వాలని కో రుకుంటున్నానండి
మీకూడండి
ఓకే అండి అ ఇంకా ఏమనా ఉన్నాయా అండి చెప్పడానికి
ఏం లేవండి సర్లే అండి నెక్స్ట్ కాల్ లో నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం అండి ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
మీతో మాట్లాడడం మంచిగుందండి
సేమ్ ఫీలింగ్ అండి నాకు కూడా థ్యాంక్స్ అండి
ఓకే అండి